హలో ఏ టైం వరకు పోతాన్నావ్
ఎళ్తా కాసేపోనాక రెడీ అంటే స్నానం వేసి నార్మల్ గా కూర్తున్నా ఫోన్ లో చఛార్జింగ్ లేదు నైట్ ఫుల్ వర్షం ఫుల్లు మెర్చి తెలుసా బెర్రలాగా అంటున్నా ను్వు
ఆ నాగ్ ఏ నద్ర ఏడుంటదిగా డీప్ స్లీపిగా
ఆ మస్తు భయమైంది నాకు సౌండ్స్ వస్తున్నాయి ఈ రూమ్ లో ఇట్లా లైటింగ్ వొత్తాంది నేను ఫస్ట్ గిట్ల ఎందుకు వస్తుందా అని అనుకున్నా తర్వాత ఏంటేండు ఫుల్ వర్షం
నేనేమో ఈమద వన్కి స్టేటస్ పెట్టింది నేను చూసినప్పుడు పడుకోనిన్నాది కదా నేను షాక్ అయినా
పడుకున్నా లేస్తున్నా పడుకున్నా లేస్తున్నా అట్లనే అట్లనేకో అనుకున్నాం
ఎందుకు ను ఆకు అడుకున్నావ
ఆఫ్టర్నూన్ ఎక్కడ పడుకున్నానే నేను క్లాస్కి పోయి రాలేదా ఫోర్త్
మరి నిద్ద్ర ఎందుకు వస్తలేదు
నేను చెప్పేది ఏంది మరి మొన్నటి నుంచి మొన్న వన్ వీక్ నుంచి అట్లనే ఐతుంది
ఇగో మార్నింగ్ మార్నింగే రిషిక గొడవ పెట్టుకున్నది కోపం వస్తోంది నాకు
ఎందుకు
ఏవనేన్ డ్రెస్ కుట్లిప్తున్ననా లైట్ ఆన్ చేసినా లైట్ ఆన్ చేస్తే మేనెలా లైట్ ఆఫ్ అంటే ఆఫ్ స్టిచ్చింగ్ ఎట్లా అ స్ర్ ఎట్లా తీసుకోవాలి అని నేను అలా అమ్ నా కాటన్ ఓపెన్ చేసుకోని కొచు అనండి కటన్ ఓపన్ చేసుకు ప్యాంటు కూడా వేసుకోలే నేను ఎట్లా కర్టెన్ ఓపెన్ చేస్తా అని నేను అన్నా ఆమె సీరియస్ అయితుంది ఉంది మార్నింగ్ మార్నింగ్ లైట్లు ఇస్తారు మార్నింగ్ త్రీ కి టూ కి పడుకునే వాళ్ళు ఇట్లా పడుకోవాలి అని అంటుంది ఆమె
ఆ పొద్దున తెలంగాట్ ఏం పీకే పనికి పోయిందంట మరి ఆమె
అట్లాంటా గది అది అయ్యా కొంచెం ఎట్లుంట అని సైలెంట్ అయినా అన్న తర్వాత మళ్ళా ఆ మార్నింగ్ త్రీ టు వరకు పడుకునే వాళ్ళు ఎట్లా పడుకోవాల అంటే నైట్ పన్నెండు గంటల వరకి పదకొడు గంటల వరకు లైట్లు ఆన్ చేసి కూడా ఉం న్న డేస్ కూడా ఉన్నయి. నేనే మార్నింగ్ లేసి టెన్ మినిట్స్కె నీకు అంత ప్రాబ్లమయితుందా అని అన్నా అంటే నాకు నిద్ర వట్టదు మల్లా లైట్ ం చూసానంటి డే అంతా కూడా మళ్ళా పడుకోను అని అంటుంది.
అయితే ఎం చేయాలి అనేకపోయినవు.
ఆ మళ్ళా అంటుంది నీకెమైనా ప్రాబ్లమ్ అయితే నువ్వు వేరే రూమ్ షిఫ్ట్ అవ్వచ్చు కదా. ఏమంటరు నాన్ జాబర్స్ జాబర్స్ దగ్గర, జాబర్స్ నాన్ జాబర్స్ దగ్గర ఉండడం ఏందని అంటే మా రూమ్ లో ముగ్గురు జాబ్ చేస్తుర్రువే. వాళ్ళిద్దరేగా మరి పోవాలి సింది మెఘన అను రిషికనే కదా పోవాల్సింది.
ఆ
వచ్చిందె పొద్దు పొద్దున్నే ఏదన్న ఉంటే ఈనింగ్ మాట్లాడుకుందం. నువ్వు మార్నింగ్ మార్నింగ్ యే నాతో గొడవ పెట్టుకోకు నేను అంటే, అంటుంది కదా ఇగా అదే పని గొడవ పెట్టుకోవడమే. అంటే మరి చేసేది ఎందమ్మా. అని నేను అన్నా. మాకు మంచిగా జరుగుతది కా వచ్చు అంటే మాకు మంచిగా జరుగుతది కావచ్చు అని నేను అన్నా. ఎప్పుడు ఈ విషయం ఏదో ఒకటి అం అనుకుంటనే ఉంటవు నీకు ఎంపనిలేదా. నైట్ మార్నింగ్ వరకు ఎవరు ఉన్నంటార. నేను లైట్ ఆన్ చేసుకుంటాను, ఖచ్చింగా ఆన్ చేసు కుంటను నీకు ఎంది ప్రాబ్లమ్ అని నేను అన్నా. నీకు అంత ప్రాబ్లమ్ అయి తుంది కదా నలుగురు ఉన్న దగ్గర నలుగురికే ప్రబ్లె అయితలేదు, నీకే అయితుంది కదా నువ్వే షిఫ్ట్ అవ్వచ్చు కదా, అంటే నువ్వే హాస్టల్ వెకేట్ చేసి పోతా అన్నవు కదా పో అన్నా. నేను పోను నా ఇష్టం అని సీరియస్ అయింది. నేను కూడా పోను నువ్వు పోఅంటే నేనెందుకు పోవాలి. నువ్వు పో అంటే పోవాలా ఉండు అంటే ఉండాలా అని నేను అన్నా.
ఆ
అంటే మరి నువ్వు నన్నెందుకు పొమ్మని అంటవు పొమ్మంటున్నవు అంటే నువ్వే అన్నవు ఫస్ట్ నేను అన్లే అని నేను అన్నా. ఇదే లొల్లె దాంతోని హాస్టల్ అంట అస్స హాస్లాంటివి చెప్తా అంటే మరి మార్నింగ్ త్రీ క టూ టూ కి పడుకున్నా వాళ్ళు ఎట్లా ఉ మరి మార్నింగ్ లేషి లైట్ ఆన్ చేసుకోకుండా ఉంటే ఎట్లా ఉండాలె. మరి అదే మాట మీదికి వస్తే ఆ ప్రవలికా ఆమె టెన్కి పోతది ఆఫీస్ మార్నింగ్ నైన్ కి ఆన్ చేసిన డేస్ కూడా ఉన్నయి తెలుసా లైట్. అప్పుడేమనలే నేను ఏషిందే టెన్ మినిట్స్ నీకు అంత ప్రా
ఆ మరి నువ్వు ఆంటికి చెప్పు ఈరోజు వస్తుందేమో సాయంత్రం.
అరంగలే
ఈరోజు సాయంత్రం వచ్చాక ఆంటికి చెప్పవె నువ్వు.
ఎ కే ఎప్పుడు చేస్తుందో ఏందో డిస్టర్బ్ అవుతుంది ఇక ఏమో ఏమో వెన్నల లైట్ ఆఫ్ చేయి అనగానే ఈమె లైట్ ఆఫ్ చేస్తుంది కోపం రాాలయ బయట ఆన్ చేసుకుండేది ఎవరు చేసేది ఎవరు
ఆ
బై మిస్ ఇప్పుడు పోయినా నాను అట్లున్నప్పుడు సిస్టర్ బై మిస్టేక్లో పో ఇప్పుడు నేను కటన్ తీస్తాతాము పో కటన్ సీరియస్ తీేసుకుంటది ఆమె
హ్మ్
ఏ వండుకుని లైట్ వెన్నల లైట్ ఆఫ్ అయి అని మార్నింగ్ లైట్ ఆన్ చేస్తున్నా అంటుంది సోది ముఖం ది నైట్ వన్ కి టూ కి ఉన్నా అంటే రెండు గంటలకు బెడ్ లా పడుకొని మాట్లాడుకని డేసుడు ఉన్నాయి అప్పుడు ఆమె మాట్లాడినా కూడా మేము సైలెంట్గా ఉన్నాం
ఆ
ఇవి అన్ని ఆంటీ దగ్గర తీస్తే ఆంటీ తిడ్తది టూ త్రీ వరకు నువ్వు ఎమ్ చేస్తున్నావని అమె ఇంకా ఉంటుంది గదా నైట్ లెవెన్ వరకి ఆ అం ఆమే తిడ్తాది మళ్ళ ఆంటీ అయి ఎమ్ మళ్ళ ఎమ్ అంటుంది నైట్ లెవెన్ టువెల్ వరకి అన్ని రూమ్స్లో ఉం ట్ ఈ రూమ్స్ అనే కాదు అంటుంది మళ్ళా
హ్మ్
ఆ ఆంటీకి జెప్తే ఆంటీకి జెప్తే ఆంటీ మంచిగా అంటది లెవెన్ టువెల్ వరకి ఇంకేమ్ జేస్తారు ఆంటీకి అంత ఆంటీ ఏమనదు అంటే ఏమన్నద్ ఆమెకేమైన కరెంటు బిల్ పడ్తదా అని ఆమెకి నేను అన్నా
ఆహ్
మస్త్ బీపీలేస్తుంద్తెల్సా సాయంత్రం పైన అసల్ నీ ప్రాబ్లం ఏంది అనేసి అడుగుతా అగు ఏంది నువ్వు ఎప్పుడ్ చుసిన నాతోని గొడవ్ బెట్టుకుంటనే ఉన్నవు దా దానికి దీనికి ప్రాబ్లం లేని ఆమె అంటే ఇప్పుడు వెన్నల అంటే ట్రైనింగ్ కాబట్టి ఆమె వచ్చి పడ్కోలే అంత కూడా ఉన్నది ఆమెకి ప్రవళికంటవా మార్నింగ్ టెన్ కి పోతదా నైన్ వరకు పడుకుంటది ఉండదే ఎవరు నేను ఒక్కదానే కదా మరి మీరు సోది పెట్టుకుంటుంట్ నేను ఇగ పడ్కోకుండా ఉండాలనా అంటే మీరు నైట్ మార్నింగ్ టూ త్రీ వరకు కూడా వీడియో కాల్స్ మాట్లాడుకుండా ఉంటది ఆమె
అ
మార్నింగ్ మమ్మీ వీడియో కాల్స్ మాట్లాడ్తే కూడా నేన్ లై లైట్ ఆఫ్ చేస్తా నైట్ నేన్అన్న నువ్ పర్సనల్స్ సియ్యద్దు సౌమ్య అని అం స్ పర్సనల్ ఎమ్ ఉంది అందులో
అ
నువ్ గూడా మాట్లాడతావ్ అంటే నేనెప్పుడూ మాట్లాడ్న నీ మాట్లాడ్లే టూ త్రీ వరక్ నేనెప్పుడు మాట్లాడ్నా అంటే మాట్లాడే డేస్ కూడా ఉన్నాయ్ అంటే నువ్ అప్పుడు అనలి ఇప్పుడు గాదు అని నేన్అన్న ఆమె డైలాగ్ ఆమెకే కొట్నావ్ మొన్నా
ఇహ్ ఆ ఇంతా సోద అయింద అప్ పొద్దుపొ
పొద్దుపొద్ ద్దు నే నే నాతోన్ గొడవ బెట్టుకోకని నేన్ అన్నా
ఆ
ఉ
ల్ నువ్వు పొయినంక శ్రీధర్ అన్న రూమ్లో పోయి పనుకున్న ఇంతక్ ముందే వచ్చి బ్రష్ చేస్కొని స్నానం చేసిన ఇంగా
ఏమ్ మీ రూమ్లో పడుకుంటే ఏమైతదే ఆడవోయ్ పడుకోవాల్సిన అవసరం ఏమునది పొద్దున్నే గదా
నాకు ఏమో ఇమొ ఇగ ఒక్కదానికి నిద్ర పట్టట్లేదని హుమ్ అందుకే ఇగా పోయిన మంచిగా పన్కున్న అన్లా పన్కొని ఇంతక్ ముందే వచ్చి
నిద్రవడ్తలేదనేసి
చెప్పిన
ఏమన్నది ఏ
ఏమన్నది ఏమన్లె ఎందుకట్లా అయితుంది అనుకుంట అన్నది అంతే
అవు
ఆ ఏం లేదు ఇగ తోర్రడిఅయి ఎల్లిపొ సేమ్యా పనంట కదా సోది
ఆ
సేమ్య ఉప్మా నంటా కదా టీఫిను
ఆ
ఉ
తేను బానే ఉంది
ఏం వొద్దు నాకు
మ్యాట్రేంది చెప్పల్ల బస్ ఆగిందే ఆ నన్ ట్నుంచి ఈడ వరకు నడుచుకుంటూ వస్తున్నా తెలుసా నేను
అవునా
ఆ
నైన్ కా ఆఫీసు
ఆ
ఆఫీస్ నైన్ కా
ఆఆ వచ్చిన ఆల్ మోస్ట్ కియా
ఓ
హలో నిన్న ఆ
చెప్పే
పని అయితియా ఎకా గుంట పోవాలప్ప ఉమ్
హే యేష్నవా
టిఫిన్ చేయిలే టిఫిన్స్ సేమియా ఉప్మా ఎవడు తుంటాడో తేల్లే
ఉమ్ హ్మ్మ్ షో వస్తుందంటనా ఆఫీస్ కి హలో హలో హలో హలో